హలో ఆ బాగున్న నమస్కారం బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారు అమ్మా నాన్న వాళ్ళు
ఆ అందరు బాగున్నారం స్కూలు స్టార్ట్ అయినాయి
ఆహా స్కూల్ స్టార్ట్ అయినాయా
ఆ స్టార్ట్ అయినాయి మా పిల్లలు ఇప్పుడే వచ్చిలండి మా పెద్ద అబ్బాయి టెన్ అయిపోయింది అయితే ఇంటరు ఏ గ్రూప్ తీసుకోవాలని
ఆహా అవునా అంటే అ తనికి అంటే టెన్త్ లో ఇట్లా మార్కులు మంచిగానే వచ్చేసాయా
ఆ మార్కులు మంచిగానే వచ్చాయండి మ్యాథ్స్ లో బాగా వచ్చినాయి అయితే ఎం పిసి తీసుకుంటే బెట్రా బైపి
అంటే ఇ అంటే బైపీ అంటే ఈ ఇప్పటి కాలాలల్ల అన్ త అందరూ మన గోలీలకే అలవాటు పడ్డారు కాబట్టి నాకు తెలిసినంత వరకైతే నాది కూడా బైపిసేయండి ఆ నాకు కూడా బైపిసి అయిపోయింది నేను ఇప్పుడు ఫార్మసీ కూడా అయిపోయింది నాది అయితే అ ఆ అంటే నేనైతే అదే అనుకు కుంటానా ఎందుకంటే ఈ సమాజంల మొత్తం ఇగ వేటికి అలవాటు పడకుండా మందులకే అలువాటు పడ్డారు కదా ఆ చిన్న చిన్నగా చిన్న దెబ్బ త తగిన మందులే కావాలంటళ్ళు అసలు ఏం జ్వరం రాకుంన్నా కూడా మందులేసుకుంటే తక్కువైతతి అని అం దా దాని మీన్నే డిపెండ్ అవుతాళ్ళు అందరు
అవును ఒక తలకయ నొప్పి వచ్చినా ఇదిగో జండు బామ్ రాసు
ఆ టాబ్లెట్ వేసుకోవాలనే చూస్తాళ్ళు ఆ టాబ్లెట్ మళ్ళ ఒక రెండు సాట్ల ఎసుకుంటే అది ఎఫెక్ట్ అవుత అంటే అది మనల్ని ఎఫెక్ట్ చూపెడుతది అని వాళ్ళకి తెలుస్తాలేదు కాకపోతే అదేసుకోవాలి అదేసుకోవాలి అది ఒక యాక్షన్ సడన్ గా యాక్షన్ ఇత్తరుకి ఆ ట్యాబ్లెటే కావాలనుకోని వాళ్ళు అదే ఎసుకుంటాళ్ళు అట్లని కానీ అట్లా ఎసుకో కానీ అట్లా ఎసుకోవడం ఆద్ అలవాటు పడుతం అట్లా ఎస్ కోవడం కూడా మన ఈలివ అంటే లివర్ కు కార్జాలకు ఇవన్నిటికి ఇబ్బంది పడుతాం తర్వాతకి వాళ్ళకి ఇప్పుడు తెలియదు అద్ ది కానీ అందరు ఒక్క ఒక మనం మ మొత్తం ఇ ఏమైందంటే గోలీలు గోలీలు గోలీలు ఫస్ట్ ఇయ్యే తర్వాతికి వేరే అప్షన్ ఉంటంది
అయితే ఏదొచ్చినా ముందు టాబ్లెట్ వేసుకోవద్దా అండి
వద్దు ఎస్ కోదండి కంటే చూడాలి ఒక వ వన్ అవర్ టూ అవర్స్ చూసిన తర్వాతకి అది సివియర్ కండిషన్ అంటే మన ఎక్కువ ఏమన్నా నోప్పే నొప్పిగిట్ల ఉంటే అప్పుడు హాస్పిటల్ పోవాలి కానీ చిన్నవాటికి ఇప్పుడు వచ్చిన రెండు నిమిషాలకే గోలి వేసుకుంటే దానికి ఏం లాభం ఉంటుందండి
ఇప్పుడు జనాాల అంటే మనకు తొందరగా ఇట్ల టాబ్లెట్ వేసుకోనే తగ్గుతాంది కదా అదే ఎస్ కోవాలి అనిపితాంది
అట్లా వేసుకోండం వల్ల ఇప్పుడు ఏం కాదండి కొంటే ఒక కొన్ని సంవత్సరాల తర్వాతకి ఆ టాబ్లెట్లు అనేది ఇబ్బంది చాలా ఎఫెక్ట్ చూపెడతాయి కదా మెయిన్గా తలకా తలకా నొప్పి టాబ్లట్ వే కోవడం చానా ఇబ్బంది అది
అంతేనా వా
జ్వరంగోలి ఇట్లా వేసుకున్న అది ఒకటి ఏం కాదు కానీ తలకాయి నొప్పి టాబ్లెట్ మాత్రం ఊకే ఊకేసుకు ఉంటే మాత్రం చానా ఇబ్బంది అండి అది అంటే ఎందుకంటె ఇప్పుడు మొత్తం అట్లనే ఉన్నారండి అయితే మా
ఆ చెప్పండి
అయితే మొన్న రీసెంట్గా ఏమైందంటే మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉంటాడు అంటే ఆయనకు ఊకే ఇగ తలకైనతుంది తలకైనత్తాంది అని చిన్న చిన్న వాటికి పోయి గోలీలు వేసుకొనే ఉన్నాడండి ఆ ఒక్క రోజుల్లనే ఒ ఒక రోజుల్లోనే నాలుగైదు గోలీలేకున్నాడు తలకాయి నొప్పి గోలిలే
ఓ ఒక్క రోజులోనా
ఒక్క రోజులే తక్కువ అయితలే ఒక వన్ అవర్ ఇప్పుడేసుకుంటే ఒక గంట సేపటికి తక్కువ అయింది తర్వాతకి మళ్ళీ వస్తాందని మళ్ ఒకటి వేసుకున్నాడు అట్లనే
అయ్యో మరేమైంది
అట్లనే చేపిస్తే ఆయనకి కతం మొత్తం స్పృహ తప్పి కిడ కింద పడిపోయిండు ఇప్పుడు ఆయనకి ఏమైందంటే ఇప్పుడు నా ఇ ఉంటాయి కదా లివర్లు ఉంటాయి కదండి ఖర్జాలు అవి కొ ఆ చిన్న చిన్నగా డ ఖరాబ్ అయితానయని కొంచెం ఖరాబ్ అయిందని అట్లా చె
అంటే ఒక్క రోజులా ఎసుకుంటే అట్ల అయితయా
అంటే ఒక్క రోజు అంటే ఒక్కసారి ఐదారు వేసుకుంటే మనిషికి ఎఫెక్ట్ పడుతది కదండి మనిషి మీన
అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎఫెక్ట్ అయితదం
అంటే వీళ్ళు కింద పడిపొయిండి కదా ఇప్పుడు మొత్తం ఆ మందు మొత్ మొత్తం దీనికా పీర్చుకున్నంటే ఆ కార్జానికే పీర్చుకున్నది కదా ఆ హెవీ డోస్ అయిపోయింది చిన్న చిన్నగా కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల తర్వాత్ మనకు తెలిసేది కాని ఒక్కసారి ఐద ఆరు వేసుకుంట వరికి తలకాయి నొప్పి గోలీలు మళ్ళా డేంజర్ అండి అసలు అవి
అవును కరెక్టే అట్లా వేసుకోవద్దయి అసలు నేను కూడా తలనొప్పి లేస్తే అట్లనే వేసుకుంటానండి
అట్ల వేసుకోకండి ఇప్పటి నుంచి లే అయినా కొంచెం వేసుకోకండి అంటే కాకపోతే జాన్డు బాంబ్ పెట్టుకోండి ఇట్లా టీ తాగండి
ఆ చాలా వరకు అట్లనే చేస్తా తగ్గపోతే వేసుకుంటీగా
ఆ
అయిపోయింది నాగూడా
అట్లా ఎసుకోకండి అయినా ఇప్పుడు చే చేపియండి ఇట్లా నాకు తెలిసినంత వరకు అయితే బైపీస్ లేపిస్తేనే బెస్ట్ అండి అబ్బాయిని ఆ బైపీస్ లేపించి మంచి మెయిన్ బ్రాం మెయిన్ మ చూసి నీట్ రాపియండి
చాలా ఖర్చు అయితది అంటాలండి ఎందుక
అంటే ఇగ మనం మనం చేసేది మొత్తం వాళ్ళ కొరకే కదండి
ఆ కరెక్టే గాని మరీ
అంటే ఇగ చేసేదంటే ఎక్కువ మళ్ళ ఎప్పుడు కూడా ఎక్కువేమి పెట్టుకోమ్ పెట్టుకుంటే పదకొండుల పన్నెండుల పెట్టుకుంటాం ఎందుకంటే ఆ రెండు సంవత్సరాల మీన మొత్తం ఏంటిదంటే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు పిల్లర్ ఎంత ముఖ్యమో మనం చదివే చదివేటప్పుడు ఇంటర్ అంతా ముఖ్యం అండి మనకి
అవును కరెక్టే గాని మరి కోటి రూపాయలు అయితే అంటే
ఏ గంత అంత కావండి గంత అది ఏమన్నా ఎంబీబిఎస్ కాలేజ అండి అంత ఇట్లా కావుగాని జస్ట్ ఒక ఫైవ్ ల్యాక్స్ ఇట్లా ఇట్లా అయితగా వచ్చండి రెండు సంవత్సరాల పేరు మీద
ఆ ఇంటర్లో అయితే తర్వాత
తర్వాతకి ఏమున్నదండి తర్వాత కి మీ అబ్బాయి మా అబ్బాయి మంచిగా చదివితే నీట్ వస్తది నీట్ వ మంచిగా చదువుతే అది చదివినాక నీ వస్తా నీట్ రాకపోతే ఇంక వన్ ఇయర్ లాంగ్ టర్మ్ చేపియండి
ఆహా లాంగ్ టర్మ్ ఎపిత్తే ఎమో
అంటే ఇప్పుడే ఆ అబ్బాయికి కి జాబ్ అని ఏం పెట్టుకోకండి అంటే ఆయన సెటిల్ కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతది కదా
అంటే సంవత్సరం వేస్ట్ అయితది కదా
అంటే సంవత్సరం వేస్ట్ అయిత అని మీరు ఆలోచిస్తారు గానీ ఆ సంవత్సరంలో ఏమేమి నేర్చుకుంటారు అని ఆలోచిస్తలేరు కదండి
ఆ అవును అయితే అట్లా ఇంటర్ చేపిచ్చి నీట్ రా
ఆ నీట్ రాపియండి నీట్ రాపిచ్చి నాక మంచి మంచిగా పెద్ద యూనివర్సిటీలలా ఎక్కడ యూనివర్సిటీ కాలేజీలో లేపిస్తే చాలా బెనిఫిట్ ఉంటదంట అబ్బాయికి కే మంచి ఏమన్నా ఫస్ట్ ఏమన్నా ప్రైవేట్ క ప్రైవేట్ కాలేజీల కన్నా ఇట్లా గవర్నమెంట్ కాలేజీలకు ఎక్కువ ఉపయోగించు ఉపయోగపడతారండి
అంటే గవర్నమెంట్ కాలేజీ ఇలా బాగా చెప్తారా అండి
ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు మన ఈ ఈ స్కూల్ అంటేనేమో గవర్నమెంట్ కాలేజ్ అంటే అంత చిన్న చూపు చూసేది కానీ ఇప్పుడు పెద్ద పెద్ద హై స్థాయిలో పోతే గవర్నమెంట్ కాలేజ్ అంటేనే ఫస్ట్ వాళ్ళని తీసు తీసుకుంట ప్రైవేట్ కాలేజ్ కంటే
అవునా ఇప్పుడు ఏదన్నా దేనికోసమన్నా మనం చూస్తే అది ముందు ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కాలేజ్
ఆ గవర్నమెంట్ కాలేజ్కే ఇస్తారు ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ అనేది ఒక కొన్ని స్థాయిల నుంచి వచ్చేసింది కదా అది కొన్ని స్థాయిల నుంచి వచ్చి వచ్చేసి వాళ్ళ అంత మంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది థింగ్ సంథింగ్ ఇక్కడ వరంగల్ లో కాకతీయ యూనివర్సిటీ ఉన్నది ఇట్లా యూనివర్సిటీలలోకే వాళ్ళ ఫస్ట్ ఇస్తారు కదా అండి
కానీ అందులో సీటు రావాలంటే కష్టం
కష్ట కష్టపడాలి అందుకనే కష్టపడదులని మంచిగా ఇంటర్ ఒక్కటి మంచి గట్టి కాలేజీలో చదివిపిచిలునుకో కళాశాలలనే
ఆ
ఆ మీకు కూడా చాలా బెనిఫిట్ అయితదండి కణం చానా మంచిగా అయితది
అయితే నేను అట్లనే చేస్తనండి చాలా మంచి ఐడియా మేము ఏ ఆలోచిస్తా అయితే ఎటుంటదొ
ఎంపీసి అంటే ఉన్నాదండి ఎంపీసి లో ఉన్నాయి గానీ ఇప్పుడు అంత ప్రజలు మొత్తం దేనికి ఆయన అంటే ఇంటర్నెట్ కు పోయిలు
అంటే ఎంపీసి చేస్తే ఇట్లా ఐఐటి నీట్ రాయించు
ఇప్పుడు అవటి ఐఐటి తీసుకొని ఐఐటీ వాళ్లు జేఈఈ మెయిన్స్ రాాసిన కూడా ఏదో కొందరికి స్కోప్ ఉంటది అది ఎక్కడెక్కడనో అదే ఇది ఇప్పుడు బైపిసి చేసిండనుకో కనీసం ఇప్పుడు మనం ఒక నేను ఎగ్జాంపుల్ గ చెప్తాన మనం మందుల షాపుకి పొయి పని చేసినా కూడా పదివేలు వస్తాయండి
అవును అంతగాన చదువు రాకపోయినా కూడా మందుల షాపు ప్లేష్నా
ఆ పది పదిహేను వేలు వస్తాయి అట్లా అ ఎక్కువ చదువకపోయిన ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడితే ఎక్కువనే చూపెడతయి డబ్బులు తక్కువ కష్టపడి మనం తీసుకుంటే తక్కువ పని పెడితే
ఆ జెఈఈ మెయిన్స్ రాపితే తిరుగుండదు అట్లా అని అంటాల అందరూ
జెఈఈ మెయిన్స్ జె ఈ ఈ మెయిన్స్ రాటం ఎంపీసి లో జె ఈ ఈ మెయిన్స్ ఇంపార్టెంట్ తర్వాత బైపీసి లో నీట్ అనేది ఇంపార్టెంట్ కదా
ఆ ఆ కాకపోతే మనకి ఇక్కడ ఇక్కడ రానే రాదట అ దసి అదర్ స్టేట్ లో వతదట
అంటే మనకి మంచి ర్యాంక్ వస్తే మనకి ఇక్కడనే వస్తదమ్మా అయితే మా స్నేహితుడు ఒక ఆయన ఉండే ముఖేష్ అని అ సంథింగ్ ఆయన రెండు సంవత్సరాలు చేసిండండి లాంగ్ టర్మ్ రం రెండు సంవత్సరాల తర్వాతకి లాంగ్ టర్మ్ వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ కేఎంసీ లొ చేస్తున్డు అంటే ఇక్కడ వరంగల్ అనేది కేఎంసీ కాకతీయ మెడికల్ కాలేజీలో చేస్తుండు ఆ ఆ ఫస్ట్ సిద్ధిపేటలో సిద్ధిపేట లొ నుంచెలి ఇటు మార్చుకున్నాడు మార్చుకొని ఇప్పుడు కేఎంసి లో చేస్తున్నాడు
ఆహా అయితే నేను కూడా చేస్తా అండి
దదే బా బ బైపిసి ఎక్కువ మంచి అవకాశ అవునవును అదే అది కాకపోయినా ఇప్పుడు మనం ఏమన్నా ఇంట్లో చూసుకు కోవాలనుకున్నా కూడా సంథింగ్ ఈ గోల్ ఏంటిది రా అంటే ఆ తెలవనోళ్లకు నానమ్మకు అమ్మమ్మకు తాతయ్యకు సంథింగ్ ఈ గోల్ గురించి చెప్పురా అంటే గోల్ తెచ్చిస్తరు అంటే ఇప్పటి గురించి వాళ్ళకి కాదుగాని మన మన భవిష్యత్ గురించి మాట్లాడుకున్న అదే ఇంపార్టెంట్ అని అనిపించింది నేను
కదా వాళ్ళకి అంతగాన నేం తెలుసా మనమే
ఆ
ఇంకా ఒక నాలుగు సంవత్సరాల వరకు మన మీదనే డిపెండ్ అయిద్ది
అవును కానీ నాది అంటే అద చెప్పియండి
ఎంపీసీ బైపీసి కాకుండా ఇంకేమన్నా ఉంటదా అండి
ఎంపీసి బైపీసి ఉంటది సిఈసి అంటే ఇప్పుడు మనం ఏమన్నా ఇట్లా గ్రూప్స్ ప్రిపేర్ కావచ్చు
అ
ఆ ఎందుకండి అవన్నీ ఇప్పుడు అవి ఎట్లాగు లాస్ట్ కి ఏదో ఒకటి పెట్టి రిజెక్ట్ చేపితడు అఐట్లే అని చదివి చదివి మనకు ఐ ప్రాబ్లం వచ్చినా గుడా దానికి ఇబ్బంది పడేస్తడు.
దానిక్ పెద్దగా అవకాశాలేం ఉండయి.
ఏం ఉండయండి. హెచ్ఈసీ గుడ ఏం అవకాశాల్ ఉండయి. నాక్ తెల్సి చేస్తే బైపీసి చేస్తే ఎంపీసి ఈ రెండు తప్ప ఏముం డ అం
అంటే ఈ ఎంఈసి అని అంటాన్లు
ఆ ఎంఈసీ గుడా ఏ అంత ఏం లేదండి సరే అండి నేను మళ్ళీ చేస్తా కొంచం వర్షం పడుతుంది.
ఆ సరే